చుక్రం వినిపిస్తుందా
ఆ
ఆ నాకుకు వినిపిస్తుంది
హలో
హలో నాకు వినిపిస్తుంది.
తిన్నావా ఎత్త మస్త ఎగ్జమ్ రాసినవా రాస్తాలేరా రాస
ఈజీ ఉందా
ఆ ఈజీ ఉంది మనమే ఓన్గా చేసేయచ్చు రెండే
లెన్
ఆ కానీ కొంచం లాజికే కొంచెం తిక్కగా ఉంన్
బ్యాస్వ్ చేసిందంతా లేదా
ఉంది సేమ్ అలానే ఉంది కానీ ఒక ఎక్స్ట్రా లైన్ యాడ్ చేసుకుంటా పోవాలి అన్నిటికి అంతే
ఏమి అది ఇచ్చింది క్వశ్చన్ను ఏమేమి క్యాల్కు్యులేట్ చేయాలి
ఒకటి వచ్చేసి బోర్డు కెపాసిటీది ఇంకొకటి వచ్చేసి ఏదోబ్బా మినిమంది మినిమం ఎలిమెంట్ ఏదో రాయాలి అది సేమ్ అలాంటిదే ఇందక చేసి లాగే ఉ ఏం చేస్తున్నావ్ రా
వర్చుల్ ము
హలో
హలో బట్టలు బట్టలు ఫోడ్ చేస్తున్నావు
విన్నవా
ఆ
నిన్న వేసిందా
అవురు అవును నువ్వేం చేస్తున్నావు
ఏం చేయలే ఇప్పుడ ఎగ్జామ్ రాసేసి కూర్చున్నారా ఊర్కనే
ఏం తీనలే
తిన్న నువ్వు
నార్మల్ పీటర్ రింగ్ లే
ఎటాక్
లాలి మిక్చర్ చేశారు నేను
ఉమ్
కొన్ని చిప్స్ కొయి బంన్ లాంటివి పెట్టుకున్నా
ఉహ
ఇంకా మిక్చర్ పెట్టుకున్నాము అదిమి చెట్ని ఆనియన్స్ తో అంతా కట్ చేసి చేసుకోను
ఉ
బాగుంటుంది అది
ఉ అవును బాగుంటుంది కా ఆడుకుందామా ఆడుదామా బింగో ఆడదామా బింగో బింగో
ఎలా ఫోన్ లో
ఫోన్ లో కాదు నువ్వు పేపర్ పెట్టుకో నేను పేపర్ పెట్టుకోని రాస్తా చేప్పు
అవునా బట్టల్ మురికుతున్నా ఉండు టూ మినిట్స్
ఆ ఉ
మరి రూమేట్స్ ఇంకా ఏమేం చేస్తున్నారు
ఏ ఫోన్ చూస్తున్నారు
హ్
మీరు రూమేట్స్
నా రూమ్మేట్ ఒకరు బయటికి వెళ్ళారు ఇంకొకరు పక్క రూమ్కెళ్ళారు
ఆహా ఇంకేం రా ఇంటికేళ్తున్నావా
అంత సర్దుకొని ల్యాప్టాప్ అంతా బాగుండే బ్యాగ్ల పెట్టుకొని వెళ్ళాలి వాన తడిచ్ ఇంకా చాట్ మరి నాది ఇక్కడే
ఆహా ఉహు ఆ
ఆహా ఆ కాదు ఇంకేం చెప్పు బయటికేక్కడికి ఎల్లవా ఇంటికెళ్తే
కాజు
హలో
తీసుకెళ్త ఇంట్లో ఖాళీ ఉంటే తీసుకెళ్తార్రా లేకపోతే లేద్ పని ఎప్పుడు వుంటుంది ఇంటికెళ్తే అది చేయాలి ఇది చేయాలి
అవును
ఆ మా అన్న అడిగితే తీసుకెళ్తాడు ఆ దా అదేం అంత పట్టించుకోమనుకో ఎక్కువ
ఉహు పేట్స్ ని బయటికి తీసుకొని ఏళ్లవా వాకింగ్ కి
తీసుకెళ్తా ఎప్పుడైనా బోర్ కొడితే అంతే డైలీ
ఎప్పుడైనా హుహూ ఇంట్లోనే ఎక్కువ తిరుగుతాయి కదా హు
మేము కట్టేసిందాం ఎక్కువ వదలము యాక్సిడెంట్ అయితే పోతాయి ఎక్కువ అయ్యంది ఆక్సిడెంట్స్ మా కుక్కలకి ఎక్కువ అంటే ఎక్కువ
ఓయి ఓ
పోయింది ఆ అంతే ఒక రెండు మూడు కుక్కలు ఏజ్ అయిపోయిందన్ తే ఇంకా వెళ్ళిన కుక్కల అన్నీ యాక్సిడెంట్ లోనే ఏ అందుకే కట్టేస్తాం
ఉహు
ఇంకా కట్టేస్తే బాగా అంటే ఎక్కువ ముర్గే కూడా లేకపోతే ఫ్రెండ్లీ అయిపోతాయి ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండకుడ్ మాక్ ప్రోటెకెట్ ఇంగ ఇంటిదాకా ఫైనాన్స్ బిజినెస్ ఉంటుంది కదా ఆ ఒక ఒకసారి ఏమైందే నైట్ టువేలో ఓ క్లాక్ అయి
ఉ
ఆ అప్పుడూ మెందుడు కదా ఎవరో ఒకరు ఓస్తారు వచ్చేసీ డోర్ తీయ్ డోర్ తీయ్ అంటుంటారు ఎంత భయం ఏస్తుందప్పుడూ కుక్కలుంటే ఎక్కువ్ రాదు వాళ్ళు సిగ్నల్ ఇచ్చేది ఆ రోజు నుంచి ఎక్కువ
ఉ
మీ ఇంట్లో లేవా
నాకు చాలా భయం రా అందర్కి ఇష్టం నాకొకటే భయం అని పెట్టుకోలే ఎవరు ఇంట్లో
అవును మీ అయితే ఎందుకూ అవి
ఊ
సారి ఇప్పుడు మా మమ్మీ తిడ్తది
భయం పోయేంతవరకేరా భయం ఉంటే ఏం చేయలేం భయం పోయినాక మనమే పెంచుకుంటాం
భయంమేం కాద్రా మీరు పెంచేదానికి మీరు పెంచ్ చెంచడాన్కి
అ
ఆ ఫ్రెండ్లీ గా ఉంటై టైంపాస్
అది పుట్టినప్పుడు నించి తీస్కుంటే ఒకే రా మాద్ దిలో ఉంటాయి చూడూ అవి కొంచెం భయం ఎస్తది ఉమ్ మా ఇంట్లో ఉండింది చిన్నప్పుడు కుక్క చచ్చిపోయింది అది
ఏం లేద్ ఏమండీ
జేసిపి యున్నపుడే చచ్చిపోయింది అది మామ ఫూల్ గా బాధవానింది మళ్ళీ మా డాడీ పోలీస్ జాబ్ తెచ్చాడు అది జమూల్ షపర్ తెచ్చింటే పక్కనెంటి ఓ ఒక పిల్లొన్నీ కొర్కేసింది అప్పనించీ వేరే వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఇచ్చేసారు అది.
ఇంజెక్షన్
ఓ అది గేట్టిగా కొరికేసింది మరి మా డాడీనే పిల్చూకొని పోయి ఆ పిల్లొన్ని ఎపిచ్చుకొని అచ్చిన చిన్నప్పుడే బావుండేది మంచిగా ఆడుకునే వాళ్ళం ఏదేదో ఆటలు ఆడుకునే వాళ్ళం రా బాబు
స్పాన్సిబిలిటీస్
ఉమ్మ్ అప్పుడు ఏదో తెంతే మాటాలు అనుకుంటా పిచ్చి పిచ్చిగా ఆడేదాన్ని ఆ
ఇప్పుడు చేయలేకపోతున్నా ఇటు పక్క బాగా అదా
అవును ఇంకేం లేదు ఇప్పుడు ఇంకా ఎంజాయ్ చేయడానికి కూడా లేదు ఇంక అయిపోయింది. ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఉంటే అది కూడా అయిపోద్ది ఇంకా చేయను కూడా చేయలేం ఇంకా డైరెక్ట్ ఉండయి రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఇంకా
అప్పు
అక్క ఉంది అక్కంటే ఏవో సూ అవునులే అక్కకువ్వాలి
హలో పాట చూప్పుచ్చుకుద హలో.
ఏం పాట రా
ఏదైనా పా
నాకు పాటలు రావు రా బాబు నీ కకోస్తే పాడు అవును రీడల్స్ వచ్చా నీకు పోడుపు కదల వచ్చా నీకు
రిడల్స్ రిడల్స్ రా రిడల్స్ ఆన్సర్ అదే రా ఒక పెన్నం మీద రెండు దోశలు అదేంటి అని అడుగుతారు చూడు అలా హా
అంటే రీల్స్ లో చూసింటే తెలిసి ఉంటుంది.
ఊరంతా తిరిగి స్వల్ చోటగా వస్తది చుడు ఏంటది
గా
చెప్పులు చెప్పులు చెప్పులు ఆ
ఇంకా
హు హ ఇప్పుడు నిను అడిగిన దానికి జేప్పు ఆ ఒక ఒక పెన్నం మీద రెండు దోశలు ఏంటది.
ఒక పెనం మీద రెండు దోశలు
రెండు దోసలు ఆ ఒక ఆ రెండు దోశలు ఫుడ్ ఫుడ్ అది టైప్ మ్ము
ఫుడ్డా ఒక్క ఇ చాలక పోయినా రెండు ఇవ్వా ఏంటిది అబ్బా అది హా బయ్
హమ్ బై